కనే
ఏం లే చాయ్ తాగినా
తగ్గిందా కొంచెం
ఊమ్ కొంచం పర్లే తీసుకుంటవ
మీకు షాప్స్ దగ్గర ఉంటయానే పోనీకి కొనుక్కోనికి ఏమైనా
అంటే కిరాణషాప్ అంట్ నీకు తెలసనుకుంటా మనా ఇప్పుడు అయినా వచ్చినవు కదా కాలేజ్కి ఒకసారి
ఆ ఆ
మాది అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కొంచెం గాకుండా ఒక కొంచెం ఇట్ సైడ్ ఉంటది రోడ్డుకి సైడ్ ఒక టెన్ మినిట్స్ పడుతది
ఆహా
దూరం ఉంటది అంటే ఇగ కొంచెం పీస్ఫుల్గ ఉందని ఇగ స్టార్టింగ్ నుంచి మాకు తెలిసినామొకామే ఉందని చెప్ పిన గుర్తుందా పిన్ని అనేషి
ఆ ఆ ఆ
ఆముంది ఆమె ఫోర్త్ ఇయర్ ఆముందనేది వచ్చిన్నే అని చెప్పిన గుర్తుందా
ఓకే ఓకే గుర్తుంది
ఉమ్ ఆమిగా థర్డ్ ఇయర్ లనే వెళ్ళిపోయింది, ఆమె థర్డ్ ఇయర్ ఉన్నప్పుడు వచ్చినా అన్నమాట నేను ఫస్ట్ ఇయర్.
ఆ ఆ
ఇగ మేము హెల్త్ ఇష్యూ వచ్చి వెళ్ళిపోయింది, ఇగ ఇక్కడ ముందు దా ముం ఆ ముందు బిల్డింగ్ లో ఫ్రెండ్స్ ఉంటె ఆడికి షిఫ్ట్ అయిపోయినా.
ఆ ఇక్కన్నే అలవాటు అయిపోయింది ఇన్నే ఉన్నా త్రీ ఇయర్స్ నుంచి, కొంచెం అట్ సైడ్ ఉంటది. బేకరీ ఉంటది కాకపోతే దగ్గర్నే కొంచెం దీనికి.
ఆ
ఇగ అటు సైడు కాలేజ్ ముందు సైడ్ ఇగ నార్మల్ ఉంటయి కదా, అడొకటి అడొకటి షాప్లు
ఆఆ
దగ్గర్నే పోవచ్చు
ఆహ
మళ్ళ నా మాకు తగ్గట్టు మంచిగ మెడికల్ షాప్ కూడ మా గల్లి దగ్గరనే ఉంటది, మొత్ త్తం ఇక్కడే మొత్తం ఇక్కడ మొత్తం సరౌండింగ్స్ ల మొత్తం ఇక్కన్నే మెడికల్ షాప్ ఉంది, మంచిగ పోతాయి వానికిప్పుడు టు పొట్టు
ఉమ్ ఇంగ కాలేజ్కి కొంచెం లేటుగా పది నిమిషాలు, పదిహేను నిమిషాలు లేటుగ పోతం. ఆల నిలబెడతరు కసేపు లిద్దు కొంచెం దూరం ఉంది కానే నడుచుకుంట మళ్ళ బ్లాక్ లోపడికి పోవాలె కదా.
ఆఆ
ఇగ కొంచెం లేట్ ఐతది అటు ఇటు పదిహేను నిమిషాలు, పది నిమిషాలు లేట్ ఐతది పక్క.
ఆ
ఏ చెత్తానవు బియ్యం కడుగుతాన్నవా?
అటు వో
ఎటు వోవాలే?
హ్మ్ పొట్టిది నా చ్ నా ఆ చెవు దగ్గరకి వచ్చి చాక్లెట్ బొమ్మని చూత్తాంది.
కోపం వత్తది పోరాగాల్లను
ఏమో చెసినవు నీళ్ళ సౌండ్ వచ్చింది, ఉమ్ కోపమ్ వత్తది కోపం వత్తది రేపు పుడితే ఇట్లనే అంటవా?
కొట్టుడే దమ్మడి దిమ్మడి దంచుతా
ఉమ్ సూత్తతి ఏ పడుకడతవ్ వో నా బిడ్డ నా కొడుకు అని అంటావ్ కావచ్చు అప్పుడు. ఏమనకుర్రీ ఏం చేయకుర్రీ అంటవు నువ్వే అంటావు ఫస్ట్
కొడుతే నా కొడుకును కొడతా నేను అస్సలు కొట్ట
అంతేనా ఉమ్ ఇంకా మరి
ఆ మత్ర బోసస్
చేసిందా ఆ ఫ్రెండ్ ఫోన్ ఆటిట్
చెప్పాలే నువ్వే కొత్త విశాల్ మాట్లా
కొత్త విశేషాలంటే
టుడే ఒకరు మాట్లాడినంతా చేసిన్ చేసినా
ఉహు
చేసింది
ఉండేది మంచిగా మాట్లాడాలని అట్లా ఇట్లా అని ఉండేది. హలో హలో
ప్లాన్ ఉంటే కో హలో ఇనబడ్తాందే
నువ్వే సైలెంట్ ఉన్నావా
ఆ ఏమో చెప్తాన్నావ్ గా చెప్, చెప్ మాట్లాడాలని ఉండే అని అన్నావు గదా.
ఉమ్మ్ ఉండే మాట్లాడాలని కానీ నాతో నువ్ ఉండకపోయేదిగా సక్కగా
చెంప పల్గుతది నీతో నేను ఎందుకుండను
ఎందుకుండలే నీగ్ తెల్వదా
ఎప్పుడుండలే
ఏమో నాక్ అనిపిచ్చింది మరి, నేనే ఎట్లా అనుకున్నానా లేక్పోతే మీరే అట్ అట్లా చేసిర్రా అర్థంకాకపోయేది, నాతోని ఫస్ట్ ఇయర్ లో ఉన్నట్టు సెక్ సెకండ్ ఇయర్ లో అస్సల్ లేవ్ నాతోటి నువ్
ఇంటర్లనా
ఇంటర్లనే
అమ్మతోడే ఏందే నువ్ గింత మాటన్నవ్ నన్ను, నేన్ నీతోన్ ఎందుక్ లేను.
ఏమో నాక్ అనిపిచ్చింది అట్లా మరి, అది అది రావడం వల్లనా లేక్ పోతే మీ ఇద్దరు నా కలిసి అట్లా అనడం వల్లనా, నాక్ అర్థం కాలేగాని ఏదో ఇక ఒకట్ ఉండి పోయింది మైండ్ల అట్లనే నాకు ఇగ ఒద్దులే ఎందుకు అనే స్ ఇగ సరే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరిక్ నచ్చినోళ్ తోన్ వాళ్ళు ఉంటార్ అనేసి, సైడ్ అయిపోయినా ఇంగా
వామ్మో అమ్మత్ తోడే నేన్ ఎప్పుడు ఇట్లా అనుకోలే అస్సలు, నే అస్సల్ దూరం గుడా జేయ్లే నేను
ఏమో నాక్ అనిపిచ్చింది నన్ను దూరం పెట్టినట్టు, ఇగ సరే దానికి ఇష్టం లేదు నేను ఎందుకు దగ్గర కావాలని చూడాల్ లనిపిచ్చింది
అస్సల్ అస్సల్ గాద్ అట్లా, కాకపోతే నేనున్ను ఆమె గల్సి జోక్స్ ఏత్తాం గావచ్చు గాని
హమ్మ్
ఆ ఇప్పుడ్ గుడా పొట్టి దాని మీద జోక్స్ ఏత్తది మేం నవ్వుతాం అది అట్లనే అంటది, మీ ఇద్దరు ఒకటి నేను ఒ కాన్ ఒకట్ అని మేము జో జస్ట్ జోక్స్ ఏస్తాం గానీ ఇగ అదంటది.
ఏమో మరి నేన్ జేసే పని నీకు నచ్చకపోయేదో, లేక్పోతే నాక్ ఎట్ ఎట్లనో అర్థంగాకపోయేది గని ఇగ, ఉండలే గదా ఎప్పుడు ఫ్రెండ్స్ తోట్ అట్లా నవ్వుకుంట అట్లా ఇట్లా ఏమి ఉండలేద్ గాద అనేసి ఇగ ఒకసారి నా తప్పు ఉందేమో లేక్పోతే అనుకునేదాన్ని సైలెంట్ గా ఉండిపోయినా ఇగ అందుకనే అ
ఏ అంటే మే జోక్స్ ఎత్తాం గాదానే, ఫీల్ అయినా అయితే.
అందుకేనే ఇగ సైడ్ అయిపోయినా నేను ఇంక సరే ఉండంలేరా ది గాది కోరుకుంటాంది కావచ్చు వాళ్ళని ఇగా నేను ఎందుకులే అనేసి సైడ్ అయిపోయిన అంతే
అసలు నువ్వు ఇట్లా అనుకున్నావని కూడా నాకు తెలువనే తెలువది చెప్పాలి కదా
చెప్పాలిగా ఆ ఎందుకట్లని అంతేనా
నేను నా అసలు నా మనసులోన్నేది నేను ఎక్స్ప్రెస్ చేయలే కాబట్టి ఇన్ని రోజులు చెప్పలే నేను ఇప్పుడు నీ మధ్యల్ని నీతోనే ఎక్స్ఫ్రెస్ జేత్తన కాబట్టి నువ్ చెప్పినావు అంతే కదా
హావును
ఆ లేకపోతే ఎక్స్ప్రెస్ చేయకపోతే నువు అమ్మ అంటే నీదే నా గురించి తెలివద్ అన్నట్టు తెలవదన్నట్టు
అంటే అర్ధంగాలే
నా మనసులో ఉన్నయన్నీ నీతోను ఎక్స్ప్రెస్ చేత్తన కావట్టి ఇప్పుడు నువ్వు ఓపెన్ అయినవు, లేకుంటే ఇట్లానే ఉండు కావచ్చు లైఫ్ లాంగ్ ఇగా
అంటే లైఫ్ లాంగ్ అంటే నీతోను ఎప్పుడన్నా చక్కగా మాట్లాడిన్నా చ లే లే నీతోను ఎప్పుడైనా చక్ కగా మాట్లాడిన్నా నేను నువ్ నాతోన ఎప్పుడైనా టైమ్ ఉందా మన ఇద్దరి మాట్లాడుకోవడానికి నీకు చెప్పడానికి చెప్పు ఒకసారి చెప్పు
సల్ ఓపెన్ గాలే ఇప్పుడు ఓపెన్ అయినవ్ నేను అడుగుతాంటే ఇప్పుడు అది కూడా నేను అడుగుతా అంటే
చెంప పలుగుతది నీకు చెప్పాలనిపిచ్చింది ఎందుకు మరి దాన్ని ప్చ్ ఎందుకట్లా దూరం పెట్టినా నేను దూరం పెట్టిన్నా దూరం పెట్టిందా దానికి ఒకసారి చెప్తే దానికన్నా అర్థం చేసు కుంటాదేమో అని ప్చ్ చెప్పాలనిపిచ్చింది చెప్పినా
మరి అప్పుడే చెప్పాలి కదా
అప్పుడు నాకు ఏడ టైమ్ ఇచ్చినావే నువ్వు అస్సలు ఉండేదానివా నా
నైట్ అంతా నీ పక్కలే కదా నేను పండుకున్నది
అంతే అంతే ఆ ఉన్నట్టే పక్కనయ్యానే అసలు మీ గాసిప్స్ వేరే మీ వేరియా అంతా వేరే ఉండే
మాది ఏం లేదు జస్ జోక్స్ వేసుకునేది గంతే ఆమెతోనే సెకండ్ ఇయర్ మ ధ్యలో గలిసినం అంతేగాని ఓ షట్ నువ్వు ఇంత ఘోరంగా ఫీల్ అయి అని అసలు అనుకోలేదు అసలు ఇంత ఇంతంద నువ్వనుకున్నది నాకు తెలివదు నా ఎవ ఎవ్వరి ప్లేస్ వాల్లదేనే
మ్మ్
కానీ నేను ఫస్ట్ నేను ఎవ్వరి మీద ఎక్స్ప్రెస్ జేయను ఫీలింగ్స్ ఎక్స్ ఫ్రెస్ చేస్తే అప్పుడు అర్థమైతది చే ఇప్పుడు నేను చేసిన కావటు నువ్వు చెప్పినావ్ నీ మీద నీకు ఇన్ని రోజులు ఇంత ఉందనుకున్నావా నీ మీద కానీ నేను ఎక్స్ప్రెస్ చేసినా మొన్నా కాబట్టి కి నీకు అట్లా అనిపిచ్చింది
అవును నా మీద ఇతుండి కూడా అదే అందుకని చెప్పాలనిపించింది నా మీద ఇంతు ఉంది దీని కి నన్ను ఎందుకు ఈ సైడ్ అదే ఆ పాయింట్ నా గుర్తుకి వచ్చి ఇప్పుడు నీకు చెప్పాలనిపిచ్చింది అది ఇది ఇంతుంది నా మీద దానికి ఎందుకు నన్ను అట్లా సైడ్ చేసి నన్ను ఎందుకు అట్లా వేరేయ్యే చూసిం దని చెప్పాలనిపిచ్చింది
నేనన్నా నేను వేరు చేయలే కానీ నువ్వు అట్లా అనుకున్నావు ఏం చేయలేం
అదే చెప్పినా కదా నే అందుకేనే నేన కున్నానో నువ్వు చేసినావో నాకు అర్థం కాలేగాని అట్లా అనిపించింది నాకు చెప్పాలినిపిచ్చి చెప్పినా పెనంతేగా
ఆ ఒక ఒకటే ఇప్పుడు ఒక ఇద్దరం ఉన్నాం అనుకో మన ఇద్దరమే వేసుకుంటాం ఏదైనా మన ఇద్దరి మధ్యలో క్క నలుగురం ఉంటే అందరం ఊరుకుంటావు కాబట్టికి కొంచెం మీకు తక్కువ తక్కువ ఇస్తావుస్ టైం అంతే
హ ఉ
అంతేనా కాదా నువ్వేయప్పిగా ఇప్పుడు ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని రోజులు ఫస్ట్ ఇయర్ సెకండ్ నేనున్
హలో
ఇప్పుడున్న
క్క అయితుంది సక్ స్ట్రక్ అయితాంది. ఆ ఇప్పుడు వినబడతాను చెప్పు
ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఇట్లు ఉన్నామా?
లేేమో హలో
అంటే ప్రోమో లో ఏద్దరు
ఇనబడతలేదండి వాయిసు నీకు?
నీ వాయిసు నాకు ఇనబడుతుంది నా వాయిసే నీకి ఇనబడత లేదేమో
ఇనబడతాందే
వ మన ఇద్దరి మధ్యలో ఒక టూ పీపుల్స్ వస్తే మనమే కదా నె ట టై టైం ఎక్కువ స్పెండ్ చేయలేము. ఇద్దరు ఉన్నది వేరు నలుగురున్నది వేరు అంటాన
మ్ అది గూడ నిజమే గాని ఏమో మరి ఆ మాటలు నాకు అట్లాంటి పిచినయ్ ఎట్లా అనుకున్నా నేను ఒక మాట కూడా అన్నారు ఇప్పటికి నేను మర్చిపోను. నువ్వు కూడా మర్చిపోవ అనుకుంటా గానీ ఏదో ఉన్నా సంథింగ్ ఆ రోజు ఏ డ్చుకుంటూ వచ్చినా ఏదోదో జరిగిపోయింది గాని నాకు అంత గుర్తులేదు అది.
ఎప్పుడు చెప్పు ఏమన్నా చెప్పు?
జో సంగీత వాళ్ళ రు వాళ్ళ రూమ్ కి పోయినప్పుడు చెప్పినా ఇట్లా ఇట్లా చెప్ కున్నా వాళ్ళకి నేను చెప్పుకోలే కాని వాళ్ళకి చెప్పుకుని ఇట్లు ఇట్లా అయిపోయింది వచ్చిరు మీ రాగానే ఏదో అన్న అది అప్పటి నుంచి కద మీ మొత్తాం కే దూరం పెట్టేసి వద్దు నన్న వద్దు అనుకుంటానునేమో అని అనికని మొత్తానికే దూరంబెట్టేష్న ఇగ
ఏమో ఇగ నిన్ను నువ్వేమన్నావు నేను ఎందుకు ఫీల్ అయన్నో
నాగుర్ త్తు లేదు ఆ రోజు ఇంత అనుకుంటే ఆ రోజు నువ్వు నన్ను కూడా అడిగిన వచ్చి అది కూడా ఉన్నది నీ పక్కన అండగాడు వచ్చి గట్లు అనుకుంటారండి గట్లు అంటానే వెండి గట్ల అంటానే వె ఏమన్నా మీరు చెప్పే చెప్పే అనుకుంటా కూడా వచ్చి నన్ను అడిగింది. ఏమన్నాలే నేను లేసిరు గట్ల అన్నా నాకు అసలు గుర్తతలే ఏమో అన్నా నిన్నయితే కాని నువ్ హట్ట అయినవ్ దానికి ఆ హట్ట అయినవ్ నువ్ కూడా
ఆహా
ఆ
మెయిన్ థింగ్ నేను ఎక్స్ప్రెస్ చేయపోవడమేనా నా మిస్టేక్ అంతే
అవును
కద్ద
ఎస్ అఫ్ కోర్స్ హుహ్
అదే నా మిస్టేక్ మెయిన్ థింగ్ ఎవ్వరి దాంట్లో విషయం ఇప్పుడు నేను ఎవ్వరి మీదే లవ్ ఎక్స్ప్రెస్ చేయను
అవును
లోపోలేను ఆ చెప్పలేను ఇగ అదంతే ఇగ ఎంజే కం ఉంటాది
చేప్ ఓన్ని అట్లనే ఉండవ్ కదా అన్ని ఎక్స్ ప్రెస్ చేత్తనే కదా తెలిషేది ఉతల్ మనిషికి
ఇగ అదే నేర్చకుంటన్న ఈ మధ్య ఎక్స్ప్రెస్ చేయాలని
మారు మారే కొంచెం మారు
ఆ ఎంజేత్తవ్ అయితే దీంట్లో ఫీల్ అవ్వద్ చింది ఏం లేదు మేడమ్ గారు ఫీల్ అవ్వకండి నీ మీద నీ ప్లేస్ నీ
లేదు చెప్పినా నేను ఆల్ నేను ఆల్రెడీ చే చెప్పినా నేను ఆల్రెడీ నీకు నా అంటే ఏంది ఇప్పుడు నేను ఇది ఫీల్ అయినా అని నీకు చెప్పడానికి కాదు నీకి చెప్పాలి అని ఉంది నాకు చెప్పిన అంతే ఈ దీంట్లో నేను ఫీల్ అవ్వాల్సింది లేదు అని ఎప్పుడో జరిగిపోయిన మేటర్ ఏ ఇగ నన్నఫ్ అ నేను పట్టించుకోట్లేదు అది గాని సరే అట్లా అయిపోయింది ఏమో దంతోని ఉండేసరికి వాళ్ళ జోక్స్ ఎస్ కునే సరే దాని మాటల్ దీని మాటల్ కలిసిన ఏమో నేను కలవలేదేమో అని అనుకున్నా సరే వదిలేశెయ్ అది ఇప్పుడు నీకు చెప్పాలనిపించింది ఇట్లా మరి ఇట్లా ఇట్లా మన బాండ్ అట్లా యింది కావచ్చు అని నీకు చెప్పాలనిపించింది చెప్పిన హా
సరే మళ్ళీ చేస్సా
హ్మ్